వినిపిస్తుందా
ఆ ఇనిపిస్తుంది చెప్పండి
ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు
ఖాళీగానే కూర్చున్నాను
ఖాళీగానా
ఉ ఎలా ఉన్నారు
నేను బాగున్నాను
ఇ పటి కొడుకు నేను కూడా బానే ఉం న్నాను
మీరు ఎక్కనుంచి కాల్ చేస్తున్నారు
మేము ఇంట్లో నుంచి కాల్ చేస్తున్నాము
ఇంట్లో అందరు బాగున్నారా
బాగున్నారు మీ ఇంట్లో
జబర్దస్త్ ఉన్నాడు మా ఇంట్లో
ఊ....
బాగున్నారు అందరూ
హు తిన్నావా
మమ్ముతిన్నావా
ఆ తిన్నాను ఏం తిన్నావ్
వి
హ
చికెన్
ఓ ఈరోజు పండుగ కదా అయినా నువ్వు చికెన్ తిన్నావా
ని పం అనే మ
అర్థం కాలేదు
చికెన్ అంటెనే మంచిది ఇక్కడెక్కడ
అవునా నీ వాయిస్ కొంచెం క్లారిటీగా లేదు అది గట్టిగా మాట్లాడగలవా
గట్టిగా మాట్లాడితే కింది నుంచి కొడతారు పైన వచ్చి కొడతారు
మ్ హు
ఆ
చెప్పండి ఇంకా
మిరే చెప్పాలి
హ్హ్
ఇప్
ఆరోగ్యం మంచిగానే ఉందా
మీ ఆరోగ్యం ఎట్లా ఉంది
హు
మీ ఆరోగ్యం ఎట్లుంది
నా ఆరోగ్యం బానే ఉంది
ఉమ్ హు అవ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీరు ఏ కాలేజీ మీది
నేన ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో ఉన్నాను
ఓహో ఇంట్లో అండి ఏం చేస్తున్నారు
కాలిగానే కూర్చున్నాను ఈరోజు ఉగాది పండుగ కదా మీరు ఉగాది పచ్చడి చేశారా
ఆ చేసాం తిన్నాం అయిపోయింది కూడా మాఉగాది పండగ కూడా
ఓ చాలా తొందరగా అయిపోయింది మాది కూడా మేము ఉగాది పచ్చడి చేసాము బచ్చాలు చేసాము
చల్ భాగ న సర మీదయితే
అవును మీర్ చేయలేదా
మేము చేసినాం మమ్మీ చేసింది మమ్మీ మా అక్క ఇద్దరు కలిసి చేసినాం నేను దొబ్బి తిన్నా
ఓ ఇది చాలా మంచి విషయం నువ్వు కూడా సహాయం చేయవల్సింది
నేను బయటికి వెళ్ళిపోయినా నాకు కొంచెం పనుండ్య బయట
అవునా ఇప్పుడు ఎక్కడ ఉన్నావు
ఇప్పుడా ఇప్పుడు కూడా బయటనే ఉన్నా
ఓ ఎందుకు బయట తిరుగుతున్నావు్
ఫ్రెండ్స్
ఓహో
ఆ ఇప్పుడు క్రికెట్ ఆడతాం మేము
నీకు క్రికెట్ ఎలా ఆడాలో తెలుసా
తెలియదు మీరు నేర్పిస్తారా
నాకు తెల్వదు మీరు అడుతా అంటుంటే మీకు తెలిసేమో అని అడిగాను
ఊ ఫ్రెండ్స్ని కలిసి ఆడతాం క్రికెట్
ఊహు ఎంత మంది కలిసి ఆడతారు
ఎంత మంది ఉంటే ఎంత మంది ఆడతాం
క్రికెట్ కంటే ఒక టీం లేదా
టీం లేద్ ఏం లేద్ ముగ్గుడు ఉంటే ముగ్గుడు ఐదుగుడు ఉంటే ఐదుగుడు
కానీ జనరల్ గా ఒక టీమ్ లో పదకొండు మంది కలిసి ఆడుతారు కదా
గల్లీ కీర్ కెట్
ఊ మిల్లు గల్లీ క్రికెట్ ఆడుతరా
ఆ స్టేడియంమ్ లో ఎల్ ఆడ క్రికెట్ ఎం ఎస్ ధోని లాగా విరాట్ కోహ్లీ లాగా
హ్మ్మ్ ఎలా అడుతారు మరి
చేతుల్తోన
చేతుల తోటా క్రికెట్కి అన్ని ఇంకే బ్యాటు ఇంకా బాల్ ఇంకా కొన్ని క్రికెట్ కి సంబంధించిన వస్తువులు ఉంటాయి
ఆ
మీరు అవన్నీ యూస్ చేయరా
అది మాకు ఈ విషయం బ్యాట్ బాల్ అంటే సెట్టు
అవునా
హ మీ దిష్టికి అది
మాది ఏదో ఒక డిస్ట్రిక్ట్
ఓ అలా కూడా చెప్పచ్చా
అలానేే చెప్పాలి
ఓహ పార్టీ లేదా మరి
పార్టీ ఎందుకు
పార్టీ ఉంది పుష్ప పార్టీ ఈ రోజు ఉగాది
అవును ఉగాది ఉంటే కొత్త సంవత్సరం కాబట్టి ఉగాదిలాగా చేసుకోవాలి
కొత్త సంస కాటి పార్టీ ఇల పుష్పా
అయితే రా ఉగాది పచ్చడి ఇస్తాను
ఆ డాడీ బయట మోటార్ కడద పని చేసిండు పని చేస్తుండు
అవునా అయితే నువ్వు ఏంటి సహాయపడవచ్చు కదా
ఆహా పడతే ఆడి నుంచి ఏగడి చెగడించి కొడుతుంది
ఎందుకు మీరు మీ నాన్నగ తోటి కలిసిమెెలిసి మంచిగా ఉండరా
ఉంటే ఇట్లా మాట్లాడుతునని తెలిస్తే ఎగిడిచ్చ ఎగడిచ్చి కొడతారు
నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని నువ్వు ఒక మంచిగానే మాట్లాడుతున్నావు కదా
అది నీకు తెలుసు డాడీ వాళ్ళకి అట్లా తెలుస్తుందా
నువ్వు ఏది ఉందో అది చెప్పు మన తల్లిదండ్రుల దగ్గర మనం అక్కదు
అ వాహ్ బా ఇకా ఉంటది చాలా దాచి పెడతాయి ఎక్కటి కూడా దాచిపెట్టుకోదు లోపల అన్ని చెప్పేస్తారు మమ్మీకి తమ్మునికి
అది చాలా మంచి విషయం నువ్వు కూడా మీ యొక్క దగ్గర నుంచి నేర్చుకోవాలని కోరుకుంటున్నాను
ఓ మా అక్క మా అక్కడి నుంచి నేర్చుకోవాలా
అవును అక్కలు పెద్దవాళ్ళు వాళ్ళ మాట వింటే నీకు చాలా మంచిది
వినకపోతే
నువ్వే బాగుపడవు
మాకు డబ్బులు ఇచ్చేది ఏంది అడుగితే కట్టను చెయ్యను ఏమి చెస్ట్స్తా చేసుకోపో అంటే
తన దగ్గర డబ్బులు లేవేమో
ఆ తన దగ్గర ఉండవు గానీ వేరే వాళ్ళ కొట్ట నీకు ఉంటాది అమౌంట్
తనకు అడుగుది నాకు అడుగుతో
నేను అడుగుతున్నా మీకు మీరు కూడా గెల్లే కదా ఒకటి
అవును నేను కూడా ఒక అమ్మాయిని
అందుకే మీరు అమ్మాయి అని మాకు కూడా తెలుసు
నేను కూడా అదే చెప్తున్నాను
ఆ మీకు తెలుస తెలిదా టెస్ట్ చేసిన
ఏమని
మీర అమ్మాయి ఎవునావునా కాదా అని
మరి తెలిసిందా నీకు మీరు తెలుసుకున్నారా
తెలుసుకున్నాాం
దీని వల్ల మీకు కలిగిన ఉపయోగం
మీరు కంపెనీ నుంచి కాల్ చేస్తంది ఎద సే అట్లనే మాట్లాడున్నారు
అంటే ఒక విషయం తెలుసుకున్నప్పుడు దానికి వల్ల కలిగే ఉపయోగాలు నష్టాలు అన్ని మనం చూసుకోవాలి కదా
అవు ఆ ముందే నష్ట అం చనయింది నా నాకైతే
ఏమేం నష్టాలయింది నేను తెలుసుకోవచ్చా
నేనే అప్పుల పాలయినా మా అక్క నాతోని ఇంకా అప్పుల పాలు చేసింది
అయ్యో ఎందుకు అన్ని అప్పులు
అప్పులు మా అక్క డబ్బులు కొట్టంటే ఇప్పుడు కొడతా రేపు కొడతా అంటది నేను వేరే వాళ్ళకి అడుగుతా వాళ్ళేమో నాకే అడుగుతారు రివర్స్ ల ఒకన్నా ఉంటాడు యాభై రూపాయలు అయితే కొట్ కొట్పించుకునే ఇంత కూడా కొట్టనే లేదు
అయ్యో మీరు చాలా కష్టాల్లో ఉన్నట్టున్నారు
చానా కష్టాల్లో ఉన్నా ఉంటే ఒక వెయ్యి రూపాయలు ఫోన్ పే చేయండి నీ మీ పేరు మీద తలుచుకుంటా
నేను దీనికి చాలా చింతిస్తున్నాను కానీ నేను మీకు డబ్బుల విషయంలో ఎలాంటి సహాయం చేయలేను
ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సహాయం చేయకుడద
అవును కావాలంటే నేను మీకు మానసికంగా మెంటల్ గా ఎలాంటి హెల్ప్ చేయాలన్నా చేయగలేను నా మాటలతో మీకు ప్రోత్సహించగలను కానీ నేను ఎలాంటి డబ్బులు ఇవ్వలేను
మీరు కంపెనీనే కదా
కంపెనీ అంటే
యూ నో యువర్ నా ఇ పేరు
నా పేరు నందిని
అలా కూడా చేయొచ్చా నందిని
అలానే చెయాలి జనార్ధన్
నా పేరు కూడా ఎట్లా తెలిసింది నందినీ గాడు
అంటే మీరు కాల్ చేస్తే మీ యొక్క పేరు కనిపిస్తుందిన్నమాట
అలా కూడా కనిపిస్తదా మేడం
అవును
ఏమో మేడం చాలా కష్టాల్లో ఉండిపోయినా ఇప్పుడు ఏం పొద్దుగాల కన్నా స్కూటీ అడిగితే రివర్స్గా నాకే తిట్డు మా డాడీ ఫోన్ చేప్పించి
అది మీరు మీ వంతు మీ ప్రయత్నం చేశారు అది కాకపోవడం మీ కర్మ దానికి చింతించకుండా తర్వాత ఏం చేయాలని ముందు అడుగు వేయండి ఆ అయిపోయిన దాన్ని గురించి ఆలోచించకండి
అర్ధం కాలేదు
మా మా అక్కని బయటికి తీసుకెళ్దామంటే నన్ను మా డాడీకి తీసుకెళ్లిండు బయట కోటి రూపాయలు ఇచ్చి
ఇది చాలా మంచి విషయం కదా నువ్వు నీ అప్పులు తీసుకోవచ్చు మంచిగా మీ నాన్నగారే నీకు బయటకి తీసుకోపోయినందుకు నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు
ఆ కోటి రూపాల్ మా అక్కకి ఇచ్చిన మళ్ళీ ఇస్తాను అని చెప్పింది ఇంత వరకు ఇయనే లేదు నా కోటి రూపాల్
అయ్యో మీ అక్క ఇంకా ఎన్ని కష్టాల్లో ఉందో మీ అక్క పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించండి
అవును మా అక్క పరిస్థితి బాగా ఆలోచించాలి
ఉ అందుకని మనం అందరి గురించి ఆలోచించాలి
సరే లే మేడం
ఉ ఆలోచించుతావని అనుకుంటున్నాను
ఉ సరే